అయ్యండి
చెప్పండి బాగున్నారా అండి
ఉమ్ బాగున్నాండి బాగున్నారా
ఆ మేం బాగున్నాం ఏం జేస్తున్నారా అండి
ఏం లేదండి కాలీ
ఉమ్ ఏటైనా వెళ్ళాల అనుకుంటున్నారా అండి సమ్మర్
ఎటుకు వెళ్ళట్లేదు అమ్మమ్మ వాళ్ళే ఇటు మా ఇంటికి వస్తా అన్నారు
ఆ
ఇంట్లనే ఉంట
ఉమ్ ఎప్పటికి ఒక్క గాడ ఉంటే బాగుండదు గదా అండి ఎటన్నా టూర్ వేస్తేనే బాగుంటది గదా అండి
అవునా వెళ్ళలేదు నార్మల్గా ఇప్పుడు నిన్ననే మా పెద్దమ్మ కాల్ జేసింది మా ఫ్రెండ్ తను రిలేషన్ గలుపుకున్నాం మేమే అట్లా పెద్దమ్మ జెప్పేసి
ఆ
తరువాత అను అబ్రాడ్ల ఉంటది యూకేకి వెళ్ళింది నేను చండ్రోజుల తరువాత మాట్లాడినాను ఒక వన్ వీక్ అయితుంది మాట్లాడక
ఆహా
కాల్ చేస్తే నిన్న నైట్ మాట్లాడినాం రమ్మంటుంది వాళ్ళకి నెక్స్ట్ మంత్ ఏదో గుడి ఓపెనింగ్ ఉందంటా
ఆ
రార ఒచ్చి ఒక వన్ మంత అట్లుండి పో అంటుంది నాకు ఇప్పుడు ఎగ్జామ్స్న్నా అని చెప్పినా ఎగ్జామ్స్ తర్వాత్ రా ఈ చనారోజులు అతుంది రాక వెళ్తే వెళ్తా కావచ్చు అప్పడికి పెద్దమ్మ వాల్
మరి వెళ్ళొచ్చు కదా అండి అప్పటి దాకా ఆ టైం వేస్ట్ అ
ఇగ మా చెల్లికి ఎగ్జామ్స్ ఉన్నాయ్ చెళ్ళి నిను ఇంగ నేను ఒక్కదాన్ని ఎం వెళ్త చెళ్ళి నిను ఇద్దరం కలిసి ఇంటికేళ్తామ్ వాళ్ళింటికి
ఆహా
ఇగ అక్క ఎట్లాగు యూకే లో ఉంటది కాబట్టి తాను రాదు
వీసా పాస్పోర్ట్ తీసుకున్నారా అండి మీరు
అ లేదు తీసుకోలేదు
హు తీసుకుంటారా మరి
ఇగ్ మా మమ్మీ అటు పంపాదు అసలు ఎటు పంపదు ఎటైనా పోయినా కూడా ఒక త్రీ డేస్ అంతే తర్వాత ఎప్పుడు వస్తావు ఎప్పుడు వస్తావు అని కాల్ చేస్తారు మా ఇంట్లో నేను మా అన్న లేకపోతే మ మమ్మీకి బోరు కొడుతది
ఆ
ఇగ పంపంది గవర్నమెంట్ ఇచ్చిన జాబ్స్
దూరం ఒకవేళ వెళ్ళాలనిపిస్తే మీ అన్ మీ అన్నని పంపదా
పంపదు మా మమ్మీ
ఇప్పుడు యుఎస్ వెళ్ళాలంటే పంపదా మీ మమ్మీ
ఇంగ్ పంపదండి అక్కడికి వెళ్ళి అని కష్టం పటడం ఎందుకమ్మ అంటది
ఒకేళ మీకే జాబ్ వస్తే మిమ్మల్ని కూడా పంపద
పంపదండి
అయ్యో ఎందుకండి మీరంటే చాలా ప్రేమన అండి
అంటే అది మా పిల్లలు ఆ కళ్ళ ముందే ఉండాలి ఇంకాదు ఎక్కన్నే వర్క్ ఫ్రొమ్ హోమ్ ఉంది జాబ్ ఇక్కన్నే ఇక్కన్నే ఉండు ఆంట్ మన్ని కూడా హైదరాబాద్ ఎల్డామన్ కున్నాడు కానీ పంపలేదు ఇగ మా ఇక్కడనే ఇగ మంచి ప్యాకేజ్ మంచి జాబ్ వచ్చింది
మరి మీ అన్నయ్య ఇక్కడే ఉంటా అంటున్నాడా వేరే దేశం పోతా అంటున్నాడా
సేమ్ అంటాడు మా అన్నయ్య
వెళ్తా అన్నాండ్రా
లేదు ఇగ అక్కడికి వెళ్ళినా కూడా ఇంట్లో ఏమన్నా సిచ్యువేషన్స్ ఏమన్న హెల్త్ బాలేకపోతే ఎవరు చూసుకుంటారని చెప్పేసి వెళ్ళను అంటాడు నన్నే మా అక్క రమ్మంటది పంపి అని చెప్పేస్ తాంది మా మమ్మీ పంపదు నువ్వే అక్కడికంత ఏం లేదు బట్ ఏమనా సడన్ గా ఉంటది కదా కేర్ అంటే ఏమన్నా హెల్ప్
పేరెంట్స్ క తనక
మర్
పేరెంట్స్కా తనకా
పేరెంట్స్ కోసమే ఇగ ఇంట్లో ఏమన్నా వర్క్స్ గానీ ఏవి ఉండాలి గా బాయ్ చెప్పేసి
ఇగ మాక్సిమం పంపదు మా మమ్మీ పంపదని చెప్పిన పోలేని మాకు ఇంట్రెస్ట్ంగ్ కూడా వద్దంటది ఎక్కడనో అక్కడికి కెళ్ళి ఇక నార్మల్
అమ్మ నాన్న కోసమే వెళ్లొద్ద అనుకుంటాడా లేకపోతే తే తనకు నచ్చకుంటున్నాడడ
ఈ పేరెంట్స్ కోసం ప్లేస్ అన్న కూడా నార్మల్గా వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళిం మరి మా కజిన్స్ అక్కడ ళ్లి అద చాల జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు మాకుప్పు జాబ్ లేక లైక్ ఇంట్లోనే ఉంది ఒక వన్ మంత్ నుంచి సర్చింగ్
ఉ
అక్కడ కూడా అక్కడ పోయి అంత కష్టపడడం ఎందుకు అదే బదులు ఇక్కడనే ఉంటే మూడు పూటలు తినచ్చ కదా నేను వండి పెడతాంటే
అడుపోతే మీడి వొండుకోరు తినరు
ఇక్కడ ఉండి అమ్మానాన్న ను చూసుకుంటూ నా ఫ్యామిలీకి దగ్గర ఉంటూ
అదే అదే పాలసీ
ఉ ఇది కరెక్ట్ డిసిజన్
అందుకే బంపోదు నైనా కూడా బొమ్మ అన్నయ విడం మామ
కాపోతే తన పనియన్ కూడా మనం ఆలోచన చేయాలి కదా కాపోతే
ఇ అన్న వాళ్ళకి కూడా అంత ఇంట్రెస్ట్ లేదు లేదు వెళ్ళడం ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా పోయేటోడు కావచ్చ చిన్న స్టేట్
అమ్మ నాన్న చూసుకోవడమె ఇంపార్టెంట్
ఇప్పుడు ఉన్నార్
ఏ అంట దు బోతే బొ నేను నాయనను జసుకుంటా
తాను తీసుకున్న డిసిజన్ బాగుంది వాళ్ళతో స్టే చేస్తూ వాళ్ళతో ఉంటూ
ఇక మంచిగా వీకెండ్స్ చస్తేబయటకి వెళ్తాం ఇక ఇప్పుడు ఇన్ కేస్ ఎవరి వాళ్ళుళ్ళు బిజీ అయిపోతా నాకు అప్పుడు అవన్నీ గుర్తు గుర్తే ఇన్ కేస్ ఇంకేవ్వర హైదరాబాడ్ గాని న్నదన్నా వేస్త పోతే ఇలా బయటకి వచ్చేది ఉంటంది అనిపిస్త
ఎప్పుడైనా అమ్మ వాళ్ళతోటే కదా బయటికి వెళ్తాం ఫ్రీగా ఉంటాం
థట్ ఇస్ ఒన్ తే లానే కొంచెం చూసుకో శాపి
అవును
ఇక మంచిగా అనిపిస్తుంది వాళ్ళ చూస్తనిపిస్త వాళ్ళు కూడా కొత్త కొత్త ప్లేసెస్ చూపిస్తుంటా వాళు ఎక్కువ రారుగా బైటికి వాళ్ళు చూసుకుంటా ఇంట్లో నే ఉంటారు
అసలు వాళ్ళతో స్టే చేయడమే గొప్ప తెలుసా అ కదే అనుపిస్తది తల్లిదండ్రుల సేస్ట చేయడమే గొప్ప అనిపిస్తది కాపోతే పిల్లలు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంట సర్లే కానీ ఎవరిని ఇబ్బంధ పెట్టద స్కూలేదు అందరినీ ఇబ్బంది పెట్టలేం కదా తనకు ఒకవేళ ఆమెరి పాలానిపిస్తే మనమే చేస్తాం
అంతే
ఉ వాళ్ళ సంతోషమె మనకు
ఇ వాళ్ళతోనే మంచిగా అనిపిస్త ఇంట్లోనే వాళ్ళతో వాళ్ళ మంచిగా ఉంది డిఫరెంట్ డిఫరెంట్ ఉండి పెడతారు మనం బయటకు వెళ్ళిన ఇది చేతకాక వండుకోము ఎదో అట్లేనే తినకుండ ఉంటాం ఏ బైస్కిల్ కనబడ్డాడు
ఇగ ఫ్యూచర్ ఆల్సిన తర్వాత సంగతి గానీ వాళ్ళక్ నచ్చిందే వాయ్ వాళ్ళక్ గావాలి
అంతే ఏ మాక్ కూడా ఇంట్లోనే ఉండాలి అనిపిస్తది బయటికెట్ చేయవ్ పోలే
మీ అమ్మ నాన్న అయితే మాత్రం మంచిగనే ఉన్నారులే కరెక్ట్ గనే ఉన్నారు మంచిగ కంట్రోల్లో బెట్టిర్రు అందరూ అట్టుండాలి కదా
హ్మ్
హ్మ్ చిన్నప్పట్ నుంచి ఏం గేమ్స్ అంటే చాలా ఇష్టం
నేను గేమ్స్ అంటే ఎక్కువ ఖోఖో ఆడతాను ప్లస్ త్రో బాల్ ఆడతా మా మమ్మీ
ఆ..
మా మమ్మీ వాలీబాల్ ప్లేయర్ ఇగ అట్లా త్రోబాల్ నే ర్చుకున్నా నేను ఖో ఖో కూడా బాగానే వినయకచవితి అప్పుడు ఇక్కడ ఆడేది బాగా కానీ ఇ ఉరుకుంటు ఉరుకుంటు కొంతమంది కింద వడుతున్నారు దెబ్బల్తగుతున్నాయండి పెన్ను పెస్కి ఆపేసాను
ఛ ఎంకరేజ్మెంట్ లేదు అస్సలు అక్కడ
అంటే మరి దెబ్బల్ బా తకిరి ప్లస్ అక్కడ అన్నదానం డైలీ అన్నదానం ఉంటంది వినయక చవితి అప్పుడు మధ్యహ్నం మొక్కుకోవ్ అలిలో నిప్పులు అవన్నీ ఉంటాయ్ కదా కట్టెల పోయ్యి ఆ గేమ్ ఇంట్రెస్ట్ లో వాళ్ళకి కింద ఏమున్నాయి ఏంటి ఇది అని జెప్పెసి చూడరు తొక్కుతునే ఉంటర్రు ఉరుకున్. ట
హ్మ్
ఒసేయ్ ఎందుకు యుద్దల్ కావ మరి లేపొతేని నేను ఎందుకు పని లేదు ఆపేసా వే తంబులా తీస్కొచ్చి ఆడతరు
కాదండి మీకు ఏ గేమ్ అంటే ఇష్టమండి
నాక్ ఖోఖో ని త్రోబాల్ బాగా ఆడతాను కాలేజ్ డేస్ లల్లో
ఆహా ఖోఖో బాగా ఇష్టమా అండి అంటే చిన్నప్పుడు బాగా ఆడరా అండి
స్కూల్లో ఆడేది స్కూల్లో ఆడేది ఇంటర్మీడియట్ లో అంటే అంత లేదు మళ్ళీ డిగ్రీ లో ఆడాను
హ్మ్ హు
మ్మ్
బానే ఆడారండి
ఈ అన్ని గేమ్స్ పార్టిసిపేట్ జేస్తారు త్రోబాల్ ఖోఖో కబడ్డీ ఎప్పుడు ఆడలేదు లే గాని మొన్న డిగ్రీ లో ఆడా కబడ్డీ కపోతే బోల్అన్ని దెబ్బల్ తాకినాయ్
అయ్యయ్యో
అంటే లైక్ ఆపోజిట్ టీమ్ వాళ్ళు మంచిగా స్ట్రాంగ్ గా లడ్డు గట్టిగా బలంగ ఉండే ఇగ మనం బక్కల అ సరికి ఒకటే సారి గుజ్జిర్రు డైరక్ట్ పట్ కొన్ సరికి కతం కొన్ని సార్లు కింద పడి ప్పేనా దెబ్బల్ తాకినియో ఫస్ట్ టైమ్ అదే ఆడడం నేను కబ ఖో కబడ్డి
యహా
తున్న చెప్పేసి మా అన్న వాళ్ళు వచ్చి జూసిరు నవ్వుతున్నారు కతం ఒక్కట్ నా ఫీల్డ్కి పోయి గూడ కతం ఉమా అవుట్ ఉడే గాని
కాకపోతే వాళ్ళని పట్టుకుంటారు మనుషునే మంచి నిటగా ఈసార్ నేను పోతా అవుట్ అయితా
చాలా గ్యాప్ వచ్చినట్టుంది గదా అని హే మర్చిపోండట్టుతుంది గో కోకో
కోకో అయితే అడ్తా మంచిగనే
మ్ చాలా గ్యాప్ వచ్చినట్టుంది లే
టెన్త్ అడినా ఇగా ఇంటర్మీడియట్ ఆడలే మళ్ళీ డిగ్రీ అడినా
ఉహు మనం కబడ్డీ ఆడతాం బాగా కబడ్డీ మా ఫ నా ఫేవరెట్ కబడ్డీ
ఆ గోరం పట్టుకుంటారు మీద దునుకుతారు దెబ్బలు తాకుతావుంటాయ్ అవునా
ఆఆ